ఆ చెప్రా
ఆ ఏం చేయ్ లా అలా వాకింగ్ చేస్తున్నా
అవునా
నేను ఈ వద్ద బా లావైపోయినా నే నీ వద్ద బాగా లావైపోతున్నా ఆహా హలో
తింటనావ్ అంతగా
తెలుసా నేను జిమ్కి వెళ్ళలేదాన్ని
అవునా అవున సర కొ సండే వెళ్తా నైటీ వస్తా సండే
ఆ లేదు అ సర్దుకోలేదు
అవున
ఆ
ఆ
ఆ ఇంకేంటి హాలిడేస్ ఉన్నాయా మీకు ఫెస్టివల్ కి
ఆ టూ డేస్ ఉన్నాయి అంతి
అవునా అ
శ్రీరామా నవమి తర్వాత ఎల్టవ కాలేజ్
అంటే ఇప్పుడు ఈ ఫెస్టివల్ కి వెళ్ళవ ఉగాదికి
వెళ్తా వెళ్తా కాలేజ్
అవునా ఇంకేంటి షాపింగ్ చేసినావా ఉగాదికి
అది కాదు చేయలేదు
అవునా ఏమి ఏమి
న చేయ్యాలి ఇంటికి పోయినక
ఆ నాట్ ఇంట్రెస్టెడ్ ఆ
బాగా ఇంట్రెస్ట్
ఇంకేంటి
చెప్పాలి
ఎగ్జామ్స్ అట్లా ఏం లేవ ఇప్పుడు ఎగ్జామ్స్ అట్లే ఏం లేవా
నై నెక్స్ట్ మంత్ లో ఎగ్జామ్ మీకు ఎప్పుడూ ఎగ్జామ్ అండి
మాకా మాకున్నాయి మాకు మిడ్ ఒక టూ డేస్ లో స్టార్ట్ అవుతాయి ఇంకా
వునా
ఆ మీకు మీకు కూడా మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయా
మాకు అయిపోనయి మొన్ననె సెకండ్
అవునా మాకు ఇప్పుడు స్టార్ట్ అయితాయి ఆ
అది కాక పోతే ఇ ఆ ఎప్పుడూ ఉందా
అం మళ్ళీ సెమ్ ఎప్పుడు మీకి
సెమ్
ఆ అవునా ఆ ప ఆ పక్కన వాయిస్ క్లారిటీ లేదురా
పు
ఆ ఆ ఇప్పుడు చెప్పు
బాగరాయ్ ఎగజామ్స్ అంటి
ఆ రాయాలీ మంచిగా చదవాలి ఆ ఇంటర్ తో పోల్చుకున్ టె ఇది గూడ కొంచం కష్టమే
ఆ అదేలె ఇంట్రే బెస్ట్ చెప్పలంటె
ఆ మంచిగా జెఎల్స్ ఉండేవాళ్ళు పాపం వాళ్ళు మనకి ప్రతిదీ చెప్పేవాళ్ళు
ఆ చేయలేని ప్రతి ఒక్కరు పెళ్ళి వేసుకొని వెళ్ళిపోతారు ఆ వీపి లు ఐదంద అందరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు
మంచిది ఎంత బాగా
అవును నేను వెళ్ళింటి కాలేజ్ కి మాట్లాడిచ్చ ప్రిన్స్
అవునా
ఆ మ చెల్లిని జాయిన్ జెపిద్దమని అని వెళ్ళింటి
ఆ మా చెల్లెల్ వాళ్ళను కూడా మేము అక్కడే జాయిన్ చేస్నాము జోనల్ క్యాంపస్ ఆ చాలా బాగుంది జోనల్ క్యాంప్ పస్ చే చేతాన్య ది ఆ ఆహా నేను పెడ్ పిలువ లేదురా మా చెల్లి వాళ్ళందరూ అక్కడే కదా
అవునులే
మంచిగా అంటే ఇప్పుడు మనలా కాదు కానీ ఇప్పుడు వాళ్ళకు ఏసీ ఆన్ చేస్తారు ప్రతి తి రూమ్కి గీజర్స్ అంటా ఆ అట్లంతా పెట్టినన్నారు ఆ టిఫిన్స్ గానీ ఆ అవును అన్ని టూ టూ ఐటమ్స్ అలా ఉంట ఎంట చైతన్య జోనల్ క్యాంపస్ ఇప్పుడు మన మన క్యాంపస్ అంతా ఇప్పుడు ఆ అది ఎన్పిఎల్ లాగా చేసి ఆ ఐపీఎల్ వాళ్ళ కా అది జోనల్ క్యాంపస్ పెట్టి అట్లా చేస్
అవునవును అవునవునుది చూస్నాన్
ఆ చాలా బాగుందంట కాలేజ్ అయితే
ఉమ్ అదే
మ్ ఎవరిని జాయిన్ చేపించినారు
మా మామ కూతురిని
అవునా
ఆ
ఆ బాగుంటుంది లే ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా
ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఇయరే
అవునా మా చెల్లి వాళ్ళది అయిపోతుంది ఇంకా సెకండ్ ఇయర్ ఆ మ్
ఈ
ఉమ్ ఇంకేంటి ఏమిలా ఉహ్మ్ ఏమైనా వంట నేర్చుకున్నావా ఏమైనా చేస్ తవా
రావు రా అసలు నాకు
అవునా అంతేలే నాకు ఏం రావులే
అ
ఆ ఏదో ఊరికే చెయ్యాలంటే చెయ్యాలంతే
ఆ పె చెప్తే చేస్తాం చూసి చేస్తాం అంతె
అంటారు కదా నేర్చుకునే టైం చాలా ఉందిలే అంటారు పాపం పాపం మన పేరెంట్స్ మనకేం చోప్ పర్ ఎందుకు లే వాళ్ళు ఎప్పుడో కదా ఇంటికి వచ్చేది చదువుకుంటార అది ఇది అని చెప్పి
ఆ
ఆ నువ్వురా నువ్వు షాప్లో ఉంటావా
మీరా షాప్ లో ఉండాలి కద ఇవ్వాలి గ
ఆ
హ్మ్
హ్మ్ ఇంకేం
ఇంకా చెప్పాలి ఆ అందరు అందరూ బాగున్నారు మీ వాళ్ళు
ఆ బాగున్నారు మా పేరెంట్స్ కూడా
అవునా మీ చెల్లెల్లు ముగ్గురు ఏటా
ఆ బాగున్నారు
ఆ మీ బావా
ఆ మా బావాలు మా బావగారు కూడా బాగున్నారు
పేరు ఎం పేరు
ఏయ్ ఎవరోహ్ ఇప్పుడు అందరికి మా అవ్వ వాళ్ళకి అందరికి మ్యారేజెస్ అయిపోయినారా
నా
ఆ అంతా బాంగళూరు లోనే ఉన్నారు ఇప్పుడు
అవునా వేల్సింటివి మళ్ళ ఆ
ఆ కానీ ఇక్కడ వాళ్ళంతా వెళ్ళడానికి అవ్వదు కదా చాల కష్టమయిపోతుంది కాలేజ్ ఉంటుంది కాబ టే
ఆ
హ్మ్ ఇంకేంటి
ఎం బాలీవుడ్
హ్మ్ ఆ ఒకరోజు మనకు క్యాంటీన్ దగ్గర ట్వంటీ రూపీస్ నీకు నాకు
ఆ కురుకూరెలు
కురుకురే
కురుకూరెలు కొనం కదా
ఆ కురుకురేల్ ఉండవ్
హ్మ్
ఏంటో అది అలా జరిగిపోయింది ఆ రోజు
అద అదే
ఆ చైతన్యలో బోండా ఎ అట్లుండేవి
అప్పే ఎంట కొ ప్రశ్న
ఎందుకో ఎక్కడ ఏ హాస్ట హస్టల్లో అయినా, పీజీస్లో అయినా, ఎందుకు ఫుడ్డే బాగా చెయ్యరు. ఆ వాళ్ళు ఎందుకు అట్లా చేస్త
ఇ అదే
ఆ
ఇంకేంటి
మషర
-కాదు ఏమైనా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతన్నావా.
లేదె ఇప్పుడు ఎమ్ వాడట్లే
అవునా అప్పుడు వాడేదానివ్య ఆ ఎమ్ వాడేదానివి అంతగా.
అప్పుడా ఏందో
ఎమ్ వా
లోటస్ క్రీమ్ వాడేదాన్ని
అవునా నేను గుడ చాలా విన్నా డాటన్కి చాలా బా
- ఆ అవును
చాలా అప్లై చేయాలంట కదా ఇంటొ టొనర్ అప్లై చేయాలం
అవునా ఆ అంతే ఇప్పుడు ఇంకా ఏవో ఒకటి వాడాల అంటారు. ఇంకేంటి మరిస్
స్ అక్కడే వన్ వీక్ -వెళతాను
అన్ని రోజులు హాల్డేసా
వన్ వీకా అటెండెన్స్
అటెండెన్స్ ఏమో ఏమి
ఆ అంతేలే ఫస్ట్ అంతా బోయ్యి లా లాస్టులో బెట్టుకుంటే ఏం అవ్వదు
ఆ
ఊ ఇంకేంటి మీ హాస్టల్లో ఫుడ్ బావుంటుందా
ఆ తింటావా నువ్వు మంచిగా ఫుడ్డు హాస్టల్లో
నాకు తెలన్ది
ఆ ఏమైనా స్నాక్స్ ఎంతైనా మీకు షాప్ ఉంది కాబట్టి స్నాక్స్ తెచ్చుకున్
మెసేజ్ జైయ్ మెసేజ్ జైయ్
ఆ అప్పుడు తెచ్చేదానివి కదా స్నాక్స్ మంచిగా చాక్లెట్స్ ఏవో చేతంత తిండి ఆ బామ్మ నీ మంచిగా ఎంతైనా కాకపోతే మీరు వేరే చెట్ క్షన్ మేము వేరే సెక్షన్
క్షన్ వేరే అయిన మనం ఆమె రూమ్
ఆ అవునవును మరి ఆ అప్ అవును సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఏ ఫ్లోర్ నువ్వు అసలు ఎక్కడున్ ఆ మనం ఒకే రూమే కదా
మెంటల్ దాన మనం ఇద్దరమూ ఒక్కటే రూమే
ఆ
ఆ మరి
ఆ అవును కదా నేను ఎ కానీ మీరు అట్ సైడు ఆ అయ్యో ఏందోలే నువ్వు నేను ఇద్దరం అప్పుడు
అవును
కానీ ఎంటోలే నాకైతే బలే భయ్యం వేసి ఏసేదబ్బా అప్పుడు రూమ్ లో
ఆ
ఆ రూమ్ లో చాలా బయ్యం వేసేది
అవునవును లాస్ట్లో ఉన్నాం కదా బయం వేస్తుంది అందుకు
ఉండేవాళ్ళం కాబట్టీ ఆ
ఆ
ఉ మీకేమంత భయం ఉండేది కాదులే
మాకా అవునవును
ఆ ఎందుకంటే ఇలా ఇలా జాయిన్ చేసి కార్డ్స్ ఆ అయినా అప్పుడు అన్ తం మీటింగ్ులు పెట్టేవాళ్ళు మంచిగా
అ
బర్త్ డేలు ఇన్ ఆ ఇంటర్లో బర్త్ ర్తడేలు
అవును
ఆ వా
ఎింగా మనం ఎంగా మనం మళ్ారదు పోయి పడుకునే వాళ్ళం
ఆ అవును దుంపు వాళ్ళ రూమ్ కి
అవును ఎంత వార్డెన్ట్ అయినా సరే
ఆ హబ్బా డుంపు అయితే ఏదో చుట్టాలు వచ్చినట్టు చేసేది
ఇద్దరిని అయితే ఇంకా ఇద్దరు చే చేతుల మీద పడుకొ పెట్టుకుంట్టుండే ఇద్దరిని
ఆ మంచిగా బాగా
సరే సరే బయ్